హలో
చెప్పండి ఎలాన్నారు ఏం చేస్తన్నారు
బాగున్నాం ఏమీ లేదు మీరేం చేస్తున్నారు
ఏం లేదు ఇందాకే లెచ నిద్రే పట్టట్లేదు ఐ ల్యస్ వర్కింగ్ డే అనో మరి కొంచం ఫీల్ అవుదామని మిస్ అవుదామని అవుతున్నాను కానీ ఏం ఫీలింగ్ రావట్ల నాకు
నేనయితే లాస్ట్రోజే ఏడ్చేసా
తెలుస్సు అన్న కానీ మీస్సయ్యే మనుషులు ఎవరు లేరనుకో
అప్పుడందరున్నాం కదా అందుకని ఏడ్చేశా
అదే కదా
హ్మ్
అందరు వచ్చిన హ్యాపీ గుందా హ్యాపీ గుందా లాస్ట్ వర్కింగ్ డే వచ్చేసింది ఎంజాయ్ అని చెప్పేసంగ తర్వాత ఎన్ని కష్టాలు పడాలా అళ్ళకేం తెలుసు
నిజమే
హ్మ్ ఎక్కడోస్తదో ఏమో
హ్మ్
ఏం చేయలేం
అదే కదా ఏమీ చేయలేం
ఊ
నిన్న దెచ్చారనమాట మా ఊర్లో మా ఊరి దగ్గర డ్యామ్ ఉంది కంలే డ్యామ్ చాపలు
ఆహా
నై చేసిందమ్మ
నాకిష్టము
ఉ నేన్ తినను కానీ ఫ్యూచర్ లో తినొచ్చు చాంపు మాత్రం ఆ చికెన్ మాత్రం టచ్ చేయనమ్మా
చాపలను అసలు ఇప్పుడే మట్టుకోవట్లేని ఫ్యూచర్ లో ఏం ముట్టుకుంటవ్ చిన్నగా అలవాటు చేసుకో
తిని దాన్ని మా అమ్మ నాకు దాంట్లో ముల్లుళ్లు తీసిచ్చేది కాదు నాక్ రాదు ముల్లుళ్లు తీస్కోడం అది మా నేను నేను ఒకసారి అడిగితే తీసి పెట్టింది తర్వాత ఇంకోసారి అడిగితే నేన్ తియ్యను పా అనింది అందుకని మా అమ్మ మీద కోపంతో మానేసా నెన్ అది
సరిపోయింది చిన్నగా అలవాటు చేసుకోక్క
చిన్న చేపలు తిన్న నే మళ్ళీ ఇంతకు ముందు కూడా
అహ చిన్నగా అలవాటు చేసుకో అంటున్నా
చూడాలి తింటే అది తింటా చికెన్ మాత్రం టచ్ చేయనమ్మా దాన్ చూస్తేనే ఏదోలా అనిపిస్తది మ
ఉ పోయింది లె ఇంక నీకు దాని మీద
ఆ మా జీజు నిన్న మంగళవారం అని తిన్లా ఈ రోజు తిన్నామనికుంటే వ ఆయనా వేరే దగ్గరికి వెళ్ళాడు ఏదో ఎవరో వాళ్ళ మామ వాళ్ళ ఎవరో రమ్మన్నారా
ఊ
ఈరోజ ఎల్లిపోతున్నారు ఇంటికి
అంట్రం గాని పొద్దునకు బా కన్
ఆ నైట్ నిద్ర చేస్తేనే బాగుంటది
కని అప్పుదాకఉండదే
ఎందుకుండదు నైట్ కదా చేసింది మా ఇంట్లో ఆంధ్రు ఆ నై అయితే వచ్చింది అంటే ఈవినింగ్ కొ తీసుకొచ్చారు నైట్ కి చేసింది ఇప్పుడు కొంది కర్రి నాక్ ఏం లేదు నేను అదే చెప్పా ఏం కాదులే ఇందాకే నేను తినినా ఆకలి కా అని చోప
సాయంత్రంకైన అయితదిగా
ఆ ఆయిద్రా అప్పుడకి మా అమ్మా టీ ఇస్తాదిగా తాగుతాను అమ్మే చేస్తుంది
తో ఓకే
ఉమ్ క లేకపోతే దోశ పోసుకోమంటుంది అంత వేన్ంచ ఉన్నా దోశ పిండి ఎలా ఉంది తినమంటది
ఉ అవేం చేసాం బాగా ఓ పెద్ద పింపుల్ వస్తుంది మూతంతా నొప్పికుడా
సరిపోఇంది పో మ్ నా చెప్పులు ఓపెన్ చేసారా
ఆ చేశారు బాగున్నాయంట
అవే కద రెండు
మ్ బ్లాకను
వైపు
అక్కడే పెట్టున్నయ్ అక్కడ రూమ్ సర్దారు మంచాలయన్నీ వేసి
తెలుసు కింద పడుకోవద్దని చెప్పిందంట ఆమె
మ్ ఆమెకు ఎందుకో మరి
మొన్న ఒక అమ్మాయి వచ్చింది జాయిన్ అవ్వడానికి అమ్మాయి అడిగింది ఇలా ఏసుకున్నారు ఏంటి అని మ కంఫర్ట్ కొద్దీ వేసుకున్నాము ఎవరు లేరు ఇక్కడ మాకు కంఫర్ట్ గా ఉండడానికి పడుకోవడానికి బా బాగుంటదని వేసుకున్నామని చెప్పా
ఆ
ఆ అప్పుడు ఓకేలే అనింది నేను ఇన్ని సార్లు ఎక్కలేను దిగలేను నాకు ప్రాబ్లం ఇక్కడ అనింది ఓకే అని చెప్పా మేట్లు ఎక్కలేను దిగలేను అని
అవును మరి ఇంగ మెట్లు ఎవరెకుతున్నార్ అసలు నాకు అర్థం కాదు నిన్న ఆ పిళ్ల వచ్చినప్పుడు కూడా ఇన్ని మేట్లు ఎందుకు ఎక్కుతున్నావ్ ఇవన్నీ ఎక్కిదిగేసరికి ఇంకా సన్నగ అయిపోతావుగా
ఆ అందుకే నేను వెట్ రావట్లే
అదేగక మొన్న పోయిన నెల ఓ
పైకి కిందికి పైకి కిందికి త్ ఎక్కడం దిగడం సస్తుంది ర సామీ
మ్ లిఫ్ట్ అయినా ఉంటే బాగుండు నాకు చిరకు వస్తుంది ఆ సింక్ లో నీళ్లు పోట్లేదు పైకి తన్నేస్ స్ మొన్న చెప్ప ఆ మొన్నే రెండుసార్లు చెప్పా టిఫిన్కి వెళ్ళినప్పుడు చెప్ప అన్నానికి వెళ్ళినప్పుడు చెప్పా ఎస్తనమ్మ మీరందరు ఎల్లిపోయి ఇప్పుదాక ఎయలే మళ్ళీ గుర్తు చేయాల్ల
ఆ రూమ్ లో ఫ్యాన్ తిరగకపోతే మాత్రం వాళ్ళ కోడలుకు ఏదో అయిపోద్న్నట్టు చేసేస్తార్రోయ్
మ్
మూడు సార్ నాలుగు సార్ చేసారు ఆ రూమ్ కాబట్టి ఆ అటు సైడ్ కాబట్టది
కొడుకు కోడలు కోసం ఎందో పంపించారు పార్సెల్స్ డ్రెస్సెస్
ఆహా
మ్ చెము
అదే అదే
మ్ నాకేవల్ లేరే అట్ల
మ్ కాని
అ
ఎవర్ లేరు అటంది
అడుక్కున్న కని ఏయారు
ఈ అట్టిగనే ఎత్తన్నారు కదా అడుకుందమని
మన దగ్గరుండి తీసుకెల్ని కొనిస్తుండే
ఆ మది
పద్దాక ఇప ఒక డ్రెస్ కోసం పదాకు ఉన్నాను ఐదు వేలు పెట్టి ఛార్జలు పెట్ కుంబోనా
అదేగదా సర్లే ఇక్కడకి రమ్మన్చ్చు కదా అదేదో
ఆ అత్తర్ బగ
రరా
ఎండ మీదున్నాంతేనా ఆహ ఎండి మీదున్నంన్నంత జాస్ నామేదుంటే ఎప్పుడో మారిపోయె వాడు అడకుండను
ఉమ్
ఉమ్
సర్లే మనం ఏం చేద్దాం ఇప్పుడు నీకు శాలరీ తక్కువని నువ్వు వద్దు అనుకుంటున్నావు అక్కడ తను ఫ్యామిలీ అక్కడే దగ్గర ఉండాలని తన అనుకుంటన్నాడు
ఉమ్
ఎవరికి వర
నాకు కోపమచ్చింది అక్కనుండి హైదరాబాద్ రమ్మన్నాన మళ్ళీ మూడ్ నెల్లు వచ్ ఫ్రమ్ హోమ్ తీసుకోని ఇంటికెల్ పోతున్నా మండదా
అవునులే
అవనంటే నేను ఇక్కడ ఉంటే ఎంత అవుతున్నాయో తెలుసా నీకు అన్నిీ మాట్లాడతావు అనినన్నంట అలంటప్పుడు రామనటం ఎందుకు ఇక్కడ నేను ఉంటాను కదా అక్కడికొచ్చి కొత్తోళ్లెవరో పచ్చిమూతురు అవ్వరు అయన్నీ నాకేం తెలుస్తాయడ ఆతి ఇట్ట జత్తనే మండిద్ది నా
నిజమే ఈ పెళ్లికూతురం ఫోన్ చేసామున్నా పిఎఫ్ నంబరు బట్టు చు చె చేస్తాను చేపిద్దామని
ఉమ్
ఫోనే ఎత్తలామె బిజీగా ఉంటదులే ఇరవై ఐదు కదా నేను వెళ్తానే వెళ్ళనో అదొకటచ్చింది నాకిప్పుడు
ఎ
అప్పటికి నాకు జాబ్ వచ్చి ఒకవేళ జాయిన్ అయితే వెంటనే యాడ్ ఇత్తరా సర్లే నా బర్త్డే రోజ ఆ రోజ అది చెప్దాం అనుకున్నా గాని
ఉమ్
ఇక్కడికొచ్చి మళ్ళీ పెళ్లికెళ్ళి వాయమ్మ ఏం అర్ధం కాల నాకు నా ఫ్రెండ్స్ సి మంతం ఉంది ఎందోపో
సరిపే నిమ్మి సరే మరి మళ్ళి చేస్తా